హలో హలో బావున్నారా
ఆ బాగున్నా మేడం ఆ బాగున్నా
ఇంకా ఏంటి సంగతి వెదర్ ఎలా ఉంది
ఎండాకాలం కదా మేడం ఎండ గా స్టార్ట్ అయింది
ఉమ్ చాలా దంచి కొడుతున్నాయి కదా
అవును మేడమ్
ఉమ్ ఇంకా కొంచం ఫాస్ట్ ఫాస్ట్ మాట్లాడ చ్చు కదా ఆగి ఆగి ఎందుకు మాట్లాడుతున్నారు సార్
మీ వెదర్ ఎట్లా ఉంది ఎక్కడ ఉంది
అమ్మా చాలా ఉన్నాయి ఫాస్టింగ్ కదా ఇంకా టెన్ ఏ బాగుంది నేను చాలా హార్డ్గా ఉంటున్నాయి ఫాస్టింగ్స్ కదా అవును
ఆ ఓకే ఓకే ఎట్ల మేలు ఏం ఇష్యూస్ లేవా హెల్త్ ఇష్యూస్ ఉహుం ఇట్లా ఫాస్టింగ్ ఉంటే గ్యాస్టబుల్ అట్లా అట్లా ఏం కాదా
హెల్తీ ఐ ఆమ్ హెల్తీ పర్సన్ సార్
ఉహుం గుడ్ గుడ్ అట్లానే హెల్తీ ఉండాలి మంచిగా ఉండాలి
ఆ హెల్తీ పర్సన్ నాకి ఏది ఉండది డాన్ ఇంకా మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం సార్
నాకు రంజాన్ నెలనే ఇష్టం
అవునా ఏం చేస్తారు సార్ రంజాన్ నెలలో
మీకు తెలిదా మేడం మీరు ఫాస్టింగ్ ఉండారు కదా మీరు కూడా ముస్లిం
ఆ మీరు చెప్పండి మీ బాయ్స్ ది ఎలా ఉంటది అని
బాయ్స్ ది గర్ల్స్ ది అది ఏమి ఇద్దరిదీ సేమ్ ఏ ఉంటది
ఉమ్ ఎలా చేస్తుంటారు ఇంట్లో ఎలా ఉంటది చాలా సంతోషంగా అనిపిస్తది కదా
ఆ
ఉమ్ ఇంకా మీకు ఏ డిష్ అంటే ఇష్టం సార్ ఆ ఎగ్ టమాటా సార్ మార్నింగ్ త్రీకి లేసి
అంటే బాయిల్డ్ ఎగ్ ఆ లేకుంటే ఎగ్ పలగొట్టి వేసింద ఆ
ఆ లేదు బాయిల్డేగ ఆ చెప్తున్నా కదా మార్నింగ్ త్రీకిి లేచిన తీకి లేసి ఫస్ట్ పిండి పిసికినా
ఆ
పిండి పిసికి పరోట చేసి మళ్ళీ ఆ ఫస్ట్ ఆనియన్ గుడ్డు చేసిన తర్వాత మళ్ళీ టమాటోని టమాటో ఎగ్ అని చెప్పాను కదా అది నైడిది ఉండే ఆనియన్ చేసి పరోటా చేసి మ పాల్ మిల్క్ బాయిల్ చేసిన అంటే నైడుది ఉండంది సార్ నైడిది టమాటా కుట్కోండి ఇప్పుడు మార్నింగ్ లేచి ఆనియన్ కోడి గుడ్డు చేసిన అది పరోటా తొటి తీరు విషయం
ఆ
ఇంకా మిల్క్ బాయిల్ అయినాక మిల్క్ బాయిల్ చేసి మళ్ళా రోజ పోటి అందులో వేసి అది కూడా తిన చాలా మళ్ళీ బనానాస్ తిన్నా ఖజూర్ తిన్నా మార్నింగ్ సైడిలో
అవి తర్లో తింటారు కదా మేడం శైరీలోని తిన్నారా
ఆ నేన్ మార్నింగ్ శ్యారీలో లో కూడా తింటా ఎందుకంటే డే మొత్తం హెల్దీగా ఉంటంది కదా బాడీ ఓ
ఈ మోకా అద
నాకు గుడ్లు అంటే చాలా ఇష్టం ఇ డైలీ గుడ్డు వాడుగా ఉంటా
ఉమ్ ఇంకా ఇఫ్తార్ కోసం ఏం ప్రిపేర్ చేస్తారు
ఏంటి సార్
ఇంకా ఇఫ్తార్లా ఏం ప్రిపేర్ చేస్తారు ఇవాళ
సర్లో చూడండి మేము అన్ని తీర్లు చేస్తాం సార్ ఆ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్ బనానా ఉంటది వాటర్ మెలన్ ఉంటది కజ్జీర్ ఉంటది ఇంకా హార్డ్డంటే ఆ బజ్జీలు అలాంటివి చేస్తాను మిరపకాయా బర్జిల్ చేస్తాను ఆలు బజ్జీలు చేస్తాను పకోడి ఆనియన్ పకోడి చేస్తాను అలా ఒక టూ త్రీ ఐటమ్స్ చేస్తాను ఆ అది స్వీట్ హార్ట్ ఇగా రెండి ఉంటాయి ఎస్త్యారలో అవి తినే వరకే మాకు నమస్ టైమ్ అయిపోతది అవి మీ కొంచెం కొంచెం తినేసి
దహివాడ చేయార మేడం మీరు దహివాడ
ఏం వడ సార్
దహి వాడా చెయ్యరా మీరు
ఆ దహివడ చాలా చేస్తాను నేను మా ఇంట్లో చ మా హస్బెండ్ కి ఇష్టం అది దహివడ చేస్తాను కదా దహి వడా మీకు కూడా ఇష్టమా సార్ దహివాడ ఇష్టమా సార్ మీకు హలో మీకు దహి వడ ఇష్టమా ఏమన్నార్ సార్
దాహి వాడా చాలా ఇష్టం అంటున్నా
మీరు ఎలా చేస్తారు సార్ దాహివాడ
వడల్ చేసి దాహి లా వడల్ వేస్తాం ఖతం అయిపోతాది దాహి వడా
ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంటది కదా సార్ మీరు ఎలా చేస్తారు సార్
మేము ఫస్ట్ ఆవి అది ఏమంటారు పప్పు మినపప్పు నానబెట్టి మీన్నపప్పు నాన్నబేటీ ఒక త్రీ అవర్స్ నానాబెట్టి తర్వాత రుబ్బి దాంతోటి వడలు చేసి సైడ్ లో పెట్ టేస్తామ్
ఉ అవును
తర్వాత దయేమో బాగా అట్లా చేసి ఇట్లా చేసి
వీనాగ్కోటి
ఆ బాగా చెత్తం దహీలా
బగారా దంట్లో వేసి మళ్ళా ఈ వడలు దాంట్లో వడలు డైరెక్ట్ గా ఏస్తారా ఒకసారి నీళ్లలోకి ఏసి ఏస్తారా సార్
ఆ
ఆహ వడాల ఇప్పుడు మీరు నూ నూనెల నుంచి తీస్తారు కదా అది డైరెక్ట్ పెరుగులో వేస్తారా లేకుంటే ఒకసారి వాటర్ లో తీసి దాని వాటర్ లో
కొంతమంది వాటర్లు ఏస్తారు కొంతమంది పెరుగులో ఏస్తారు
ఉమ్మ్మ్ సరే గుర్తు చెప్పిచిండు ఈ రోజు సాయంత్రం ఇఫ్తియరీకి నేను కూడా చేస్తాను దహివడ
ఆ చేయండి చెయండి మేడమ్ మీ ఆయన బాగా ఇష్టపడి తింటడు కావచ్చు
మా ఆయనకి బాగా ఇష్టం ఉమ్ ఇంకా మా ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టం నాకు అంటా ఉంటరు నువు స్వీట్ ఉంటావు ఏంటి
అంటే ఆయనకి ఏ సీట్ అంటే ఇష్టం
ఆయనకి మలైచప్ అంటే చాలా ఇష్టం
అవునా మలైచప్ అంటే ఎట్లా ఉంటది మా
కింద నల్లగా ఉండి పైన తెల్లగా ఉంటది సార్ దాన్ని మలిచాప్ అంటారు అది చాలా నాకి నాకి తింటాడు ఇంకా సార్ మ్మ్ చెప్పరిస్తాడు దాన్ని
ఓకే లజం పిల్లలు పోయిండ్రా స్కూల్ కి పిల్లలు స్కూల్కి పోయిడ్రా
ఆ వెళ్ళారు వాళ్ళకి ఇప్పుడు లంచ్ చేయ్యాలి
ఓకే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసింద్రా పిల్లల కోసం
మార్నింగ్ వెళ్ళేటప్పుడు మ్యాగీ కావాలి అన్నారు మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నా
హ్మ్ మ్యాగీ బయట ఫుడ్ తనిపియదు మేడం
కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఇయ్వకుంటే రిటర్న్ వస్తది కదా బాక్సు ఇప్పుడు వాళ్ళు చెప్పింది కాదు కదు అంటే వాళ్ళ కడికి రాలీ ఉంటుది మళ్ళీ అది
తింటారు అట్లా పెట్టద్దు బయటది మనం పొద్దుగాల లేచి చపాతి తీయ చేయాలి ఉప్మా చేయాలి అన్ని వెరైటీ వెరైటీ చేయాలి పంపాలి పిల్లలకి
హ్మ్ డైలీ చేస్త
ఒక రోజు పూరి ఒక రోజు పరోటా ఒక రోజు ఇడ్లీ దోశ ఇట్లా పంపాల పిల్లలకి
అవును పిల్లలు ఇష్టపడిందే చేస్తాను మీరనే అవసరం లేదు ఇంకా సార్
ఇంకా మీకేమంటే ఇష్టం సార్
ఆ
మీకు డిష్ ఏ డిష్ అంటే ఇష్టం సార్
ఆ ఆ డిష్ అంటే డిష్ అంటే ఇష్టం అని ఏం లేదు అన్ని ఇష్టమే నాకు
హ ఇట్లా బిర్యానీస్ కర్రీస్
ఏ అట్లా ఏమి ఉండదు అన్ని తినే వస్తువులే కదా అన్ని తింట
ఆ బిర్యానీని ఎక్కువ ఇష్టపడతారా అల లేకుంటే ఇట్లా నార్మల్ రైస్ ఆ
ఆ
నార్మల్ రైస్ ఆ
హ్మ్ నార్మల్ రైస్ ఇష్టం జీరా రైస్ ఇష్టం పులిహోరా ఇష్టం
బగార అన్నం ఇష్టం
ఏమన్నారు సార్
బగారా బగారా రైస్ ఇష్టం
అవునా మీ వైఫ్ చాలా అదే చేస్తదేమో
కాద్ కాద్ మా వైఫ్ కి గ్యాస్ ప్ర గ్యాస్ ఆసిడిటీ ఉన్నది గ్యాస్ ప్రాబ్లమ్ చేయదు చేయదు అట్లా
ఏమన్నారు సార్
ఆమెకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నది మేడం ఆమె చెయ్యదట్లా
అవునా
హ్మ్ ఓన్లీ టమాటా ఓన్లీ టమాటా గవే చేస్తాము టమాట ఎగ్ టమాటా ఆనియన్ టమాట ఆలు టమాట టమాటా టమాటా జింగే ఆ ఆల్లా ఫ్యామిలీకి మొత్తం టమాటో ఇష్టం
హ ఇంకా
ఓకే మేడమ్ మరి మీకు టైం అవుతుంది
ఏమన్నారు సార్
ఆ నాకు టైం అయితుంది మల్ల కాల్ చేస్తా
ఆ సరే సార్ ఏంటి వర్క్ వెళ్తారా సార్
అవును అవును వర్కెళ్తాను
ఆ సరే మళ్ళీ చేయాలా సార్
ఆ సరే చేయండి ఫ్రీ అయిన తర్వాత ఈవినింగ్
ఓకే సార్ చేస్తకో సరే అందరు బాగున్నారు కదా ఇంట్లో అందరిని అడిగినట్టు చెప్పండి సార్
అందరినీ అందరి లేవడి మేడం
సరే సార్ బాయ్